ఎళ్ళు తున్నారండి
బాగున్నారా
ఆ బానే బాగానే బా ఏం చేస్తున్నారు
ఏముందన్నా సినిమా చూస్తున్నా
సినిమా
హలో ఆ సినిమా చూస్తున్నా మనశంకర్ వరప్రసాద్ మనశంకర్ వరప్రసాద్
ఓడ్
సండే గదా ఇగా ప్రశాంత ఆహత్
ఆహ ఓటీడి లో చూస్తున్నారా మ్ థియేటర్
ఒ టి అ హ ఓటిటినే మామూలుగా దీంట్లో వచ్చింది గదా ఇ టీవీలో వచ్చింది కదా చూస్తాన
ఓకే ఓకే
లా చూస్తాన ఒకసారి వచ్చింది నేను మన ఆఫీస్ ఆఫీస్ లో డౌన్లోడ్ చేసినా ఓటీటీళ ను డౌన్లోడ్ చేసేసి దీంట్లో చూస్తున్నా మన టీవీ లో పెట్టుకొని చూస్తాన్నాం సండే గదా ఇ గా అది విది పెడితే సేమ్ సినిమా మ్యూజిక్ట అనిల్ రావుపుడే కదా డైరెక్టర్ దాని మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అని మా భయాన పక్కనే అంది తెలుసా దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా ఆ బయ్యారం పక్కనే అది బయ్యారం పక్కన ఒక తండా తడ్ తండా వాసి అనమాటా ఆయన బలగంమ సినిమా ఫస్ట్ స్లో బలస సినిమా హిట్ అయింది కదా
అవునువును బాగం సినిమా
బలగాం సినిమా కూడా ఆయనే మాకు సూపర్ భయారం పక్కన బాల్య తండ అనే ఒకటి ఉంటది
అచ్చా ఆ
మా సూపర్ సీనియర్ ఒక నాలుగైదు సంవత్సరాలు మనకంటే సీనియర్ నాకంటే
ఓకే ఆ
అప్పుడు రెండు వేల రెండు రెండు వేల రెండు ఆ టైంలో నే అంటే అప్పుడప్పుడు వచ్చేసి మా మేము కాలేజీలో ఉన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు నేను నైన్త్ చదివినా. అప్పుడు వచ్చి అప్పుడు అప్పుడు వచ్చ స్టేజ్ ప్రోగ్రాంలలో పాట పాడతా ఉండది
ఉమ్ హ
ఉంట ఉంటారుగా ఇంట్రెస్ట్ గా స్టేజ్ ల పాడుతాడు యాక్టింగ్ చేయడం అట్లా వస్తా ఉంటది ఇప్పుడ కూడా వచ్చి పాడాతా ఉంటెది అప్పుడు పోయండి ఇండస్ట్రీ రెండు వేల రెండు రెండు వేల ఆ టైమ్ ల
అవును
అప్పుడు పొయి ఇప్పుడు బయటకి వచ్చిండు
అ
అమె పేరు భీమా
బీమా
ఆ కానీ ఇగ వాళ్ళకు వెనక భీమ్స్ శిసిరి ఒలి అని పేరు మార్చుకోండి
హ
ఇండస్ట్రీ లోకి పోయినాక భీమ్స్ శిసిరోలు అని పేరు మార్చుకోండు అట్లా అనమాట ఇప్పుడు కొత్తగా చాలా మూవీస్ చేస్తడు ఆయనే చాలా ప్రాజెక్టులు చేస్తు వ వెంకటేేశ్ సంక్రాంతికి వాస్తు ఊన్నా కూడా ఆయనే
పోయి ఎంత ఉండదాన్న అ రంగ నిర్వేశంకి
సినిమాకు ఐదు కోట్లో ఏమో వచ్చినయట మూడు కొట్లో ఐదు కోట్లో వచ్చి అంటే ఏది సంఘ ఈ మన మనశంకర్ వరప్రసాద్ సినిమాకి
హుహు
లో కోటి రూపాయలు పెట్టి పెద్ద ఫ్లాట్ తీసుకున్నాడు
అచ్చా ఆ
ఆ
అట్లా బానే రెమ్యూనరేషన్
హహా ఇంకా తక్కువ నన్ను అడిగితే నాలుగు కోట్లు ఐదు కోట్లు ఆయనకు మామలుగ పెద్ద పెద్దళ్కైతే ఇ యాభై కోట్లు వంద కోట్లు అట్లుంటాయి కానీ ఈయన ఇప్పుడే కదా స్
ఈయన స్టార్టింగ్ గా స్టార్టింగ్ పొజిషన్ గా ఇంగ అంతే ఉంటుంది లే
అదే కాకపోతే మనోడికి హు వాళ్ళకి చిన్న ఏమౌంట్ ఇప్పుడు వందలల్ల ఉంటాంది కదన్నా కానీ అది అందరి
ఆ అవునవును
ఈయనకు మూడు కోట్లో నాలుగు కోట్లో వచ్చినాయట వతే మొన్న బయారంల పెద్ద ఫ్లాట్ తీసుకున్నాడు ఒక వెయ్యి గజలో పన్నెండు వం గజాలు తీసుకున్నాడు
హు హు హు హు
అట్లా ఇంకా చాలా ప్రాజెక్ట్ ఉన్నాయట లేద్ లేదు బలగం సినిమా ఉంది కదా ఫస్ట్ బలగం సినిమా ఇప్పుడు రవితేజా ఉన్నాడు కదా రవితేజ బెంగాల్ టైగర్ ఫస్ చ్చ సినిమా
అవునా
ఫస్ట్ సినిమా కనీ అదంత ఫ ఫ్లాప్ అయిది తర్వాత రవితేజనే చాలా మూవీస్ ఇచ్చిండు
ఆయనకి హు
ఆ ఈయనకీ సపోర్ట్ అన్నమాటా ఆ తర్వాత బలగం సినిమా చిన్నగా ఇగ అందరు తెలంగాణ వాళ్ళే ఉన్నారు బలగంలో
హు
ఆ సెంటిమెంటట్ ఆ టైమ్ లో బాగుండే ఇంగా తెలంగాణ వాళ్ళు మ్యాగీజ్జిమం హు ఆ మన రైటరు మన వరంగారు కాసల శ్యాము ఆ డైరెక్టరు మన వేణు
ఉ తెలుసు తెలుసు లెండి
ఇక మ్యూజక్ డైరెక్టర్ మనోడే అందరుూ మ్యాక్సిమం తెలంగాణ వల్లే ఉంటారు బలగం మొత్తంలో అ మూవీ త టె తెలుసు గా ఇగ
అవునవును
ఇ అది ఇట్టుతోనే వెనకి తిరిగి చూడాలే ఇగా ఆ తర్వాత మళ్ళ అనిల్ రావుపూడి తోని చాలా సినిమా చేసిండు వెంకటేష్ తోని సంక్రాంతి వస్తున్నాం చేస్తే అది పెద్ద హిట్ అయింది
అవును
ఇం ఆ తర్వాతకి చూడకుండా అన్ని సినిమాలు లైన్గా చేసుకుంటేనే వత్తండు ఇప్పుడు మళ్ళా వెంకటేశ్వ చిరంజీవితోని ఈ సినిమా తీసిండు
హ్మ్మ్
అట్లా అనమాట ఇగ మనోడు పెద్ద ఎత్తున ఇప్పుడు ఆ మధ్యలో తెలంగాణ అది వచ్చింది కదా ఏందీ అది రజాకర్ సినిమా వచ్చింది అప్పుడు ఇప్పుడు చూసినావా తెలంగాణ నైజాం నైజాంల పరిపాలన గురించి రాజా కార్ మూవీ తీసిండు
ఈనే తీసిండా
అంటే ఇన్ని ఈయన మ్యూజిక్ డైరెక్టర్ తీసింది మన వరంగల్ ఆయన అనమాట ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఈనె ఆయన దానికి గుడా బావుంది మ్యూజిక్ అ సూర్య ఉంది కదా జబర్దస్త్ అన్నసూర్య ఆమె లీడ్ రోల్ వాళ్ళు ఆ టీం మొత్తం భయాన వచ్చ వచ్చిండ్లు కదా
అవునవును అంతే భయ ఇప్పుడు మరి ఈయన ఎవరి ద్వారా పోయినట్టు ట్ లో లేకపోతే ఏదన్నా
ఆహా ఇనకసలు మాక్సిమం నాకు తెలిసి బ్యాక్ గ్రౌండ్ అయితే ఏం లేదు సొంతంగానే పోయిండుగని అడి పోయి బాగా కష్టపడ్డాడు ఇరవై సంవత్సరాలు
బా ఈది
నా రెండు వేల రెండు ఆహా మామూలుగా ఇండస్ట్రీకేళ్ళి ఆ టూ థౌసండ్ టూ అంటాలే నా నైన్త్ క్లాస్ అప్పుడు వచ్ చ్చ్ స్టేజిలళ్లా పాటలు పాడుతా ఉండేది. అవ్ స్కూల్ ల్లా ప్రోగ్రామ్ జరుగుతే అప్పుడు వెళ్ళిండు
ఉమ్
ఇప్పుడు బయటకు వచ్చిండు ఆయన పేరు
ఊహుమ్
ఆ వాళ్ళ నాన్న రోజు మన మా మా ఇంటి నుంచి తిరుగుతా ఉంటారు. వాళ్ళ నాన్న బైక్ ఎసుకని మనకు మా దగ్గర ఆ వాళ్ళ బావా వాళ్ళ అక్క బావా ఆ మీద్ ఉంటారా ఆర్నా వాళ్ళ బావ డాయా డాక్టరు చెప్తా ఉండేదిది. ఈయన టీము అనిల్ రావిపూడి బలగం సక్సెస్ అయ్యినాంక వాళ్ళ మూవీ టీం మొత్ త్తాన్ని బయ్యారం తీసుకొచ్చండి. వాళ్ళ తండాకి
వాళ్ళ తండాకి ఓకే ఏ మూవి టీమ్నా
ఆ వేణుని అనిల్ రావి పూడిని వీళ్ళంతా టీమ్ అంతా వచ్చింది. బయ్యారం సుసేయినంక
ఉమ్
మళ్ళా ఈ రాజాకారు సినిమా అప్పుడు కూడా ఆ టీమ్ మొత్తం తీసుకొచ్చిండి. భయ్యారం వచ్చింది. ఆ రాధాకార్ టీమ్ మొత్తం ఎందుకంటే బయ్యరం కూడా తెలంగాణ స్
మ్ అవును తెలంగాణ సాయుద పోరాటం మంచి టీం ఉంది. అవును
బయారం కూడా దానికి ఆయువు పట్టు అనమాట అక్కడ సమా వాళ్ళ సృష్ స్మృతి చే అంటే సాస్ మా ఏమంటరు దాన్ని వాళ్ళ స్మారక స్ రూపం ఉంది. భయానంలో అక్కడికి వచ్చారు వాళ్ళు ఏది ప్రమోషన్స్ కోసం ఆ ఇది మన రజక తెలంగాణ సాయుధ పోరాటంలో చనిపోయిన వాళ్ళ స్మారక స్థూపం ఉంది బహర బయ అక్కడికి వచ్చి వాళ్ళు ప్రమోషన్స్ చేశారు ఎవరు సూరయ వచ్చింది భయానాం
హ్మ్మ్
అనసూరా వచ్చింది బయాన టీము లీడ్ మొత్తం వచే సారు అనసూర్య లీడ్ రోలర్ అనమాట
హమ్మ్
ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది ఆ సినిమాకి ఫ్రీగా అందరిక చూపెట్టండి మా బైరం అంద చాలా మంది భైారం నుంచి వచ్చ వచ్చినోళ్లందరికీ ఫ్రీగా చూపేటెండు షో ఫస్ట్ షో బైర్ వాళ్ళకి ఇచ్చిండను మరి ప్రీ ప్రీమియర్ షో వేస్తారు కదా
ఓన్లీ భయానా అంటే లైవ్ టీవీ లో పెట్టేయలేదా
కాద కాదు థియేటర్లున్నా మహబాద్ లో థియేటర్స్ ఉంటాయి ఇక మనవడే కదా ఆ థియటర్ లో బయారా వాళ్ళ అందరిని ఎవరోస్తే వాళ్ళకి ఫ్రీగా చూపెటాడు ఆ రోజు
హ్మ్మ్
ఇప్పుడు కూడా ప్రీమియర్ షో జరుగుతుంది బలగామ్ది
అవును
మాబాలో ప్రీమియర్ షో పెట్టి ఆ షోకి భయానం వల్లందరినీ తీసుకు పోయాడు అంటే ఎవరు వస్తే వాళ్ళని అట్లా అనమాట ప్రతి దానికి భయారాన్ని ఇన్వాల్వ్ చేస్తాడు అన్నమాట అంటే నేను పుట్టిన గడ్డ అనేది కానీ బాగా డెవలప్ అయండు ఆ ఉంటాగా ఆ సెంటిమెంట్ అందరికి చూపెట్టాలి అనేది వాళ్ళ నాన్న ట్లా మస్తు బా కష్టపడ్డడు ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మూవీస్ ఉన్నాయి ఆయన చేతిలో అంటే చాలా ఇ చిరంజీవి పెద్ద హీరోనే ఇచ్చిండే ఆయనకి అవకాశం
ఉ అంటే ఇక ఆయన మెయిన్ డైరెక్టర్ అనే ఇప్పుడు రాయ్పూర్గా అని రాయ్పూర్ గారి డైరెక్ట్
యిపోయి ఇప్పుడు మక్సిమం లీడింగ్ ఇంకా ఇంకా ఇంకా చాలా అవకాశాలు ఇప్పుడు మస్తు మస్తు పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నా చు డ్రైవర్ ఉన్నాడు ఇంకొకా యన కూడా ఉంటడు ఇప్పుడు మన భయ గౌరారం దగ్గర బయ్యారం పక్కన గౌరారంవ ఉంటది మన వి సిక్స్ ఉన్నాది వదిన వి సిక్స్ లో బతుకమ్మ పాటలు ఉన్నాయ మ్ బతుకమ్మ పాటలు వస్త సజల్సావి ప్రతి సంవత్సరం ఒకటి రిలీజ్ చేస్తారు. మ్.. మ్.. మ్.. ఆ వి సిక్స్ సాంగ్స్ అన్నీ కూడా బయ్యారం పక్కనా గౌరారంకి చెందిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసింది అనమాట
మరి ఆయన ఉండేది ఎక్కడన్నా ఆయన ఉండేది ఎక్కడ ఇప్పుడు ఈ గౌరారంలో ఉండే వ్యక్తి
ఆ ఆయన హైదరాబాద్ లో సిటీలోనే ఉంటాడు సిటీలో ఉంటాడు కాకపోతే ఆయన మూలం వచ్చేసిన ఆయన ఆయన ప్రాఫర్ వచ్చేసి బయ్యారమె మళ్ళా మొన్న మన రాజు వేడ్స్ రాంబాయి సినిమా వచ్చింది చూసినా రాజు వేడ్స్ రాంబాయి అని వచ్చింది ఆ రాంబాయి ని మీద నేను మనసాయిఅని పాట ఫేమస్ అయింది ఆ ఆ సినిమా కి మ్యూజక్ డైరెక్టర్ ఈ అబ్బాయె ఇప్పుడు ఏది కౌరారం అని చెప్పిన్నా ఆయన
అబ్బా హా
స్టోరీ కూడా ఇల్లందు స్టోరీ అది రాజు వెడ్స్ రాంయిబా స్టోరీ ఇల్లందులో జరిగిన ఒక నిజ సంఘటన
ఓకే
ఆ స్టోరీ కూడా అదే దానికి ఉత్తమ ఫిల్మ్ అవార్డు వచ్చింది
ఇదే కాదే ఇప్పుడు కొత్త కొత్తోళ్ళు కూడా ఇది జానపదాలు ఇయన్నీ పాడుకోని సోషల్ మీడియాని కూడా ఒక ఒకా షేక్ చేస్తె ప్లస్ ఇదొకటి ఏంటంటే టు ఆ రికమెండేషన్ లాగా ఒక ఆయుధం అనమాట అసలు
ఉంటా టాలెంట్ ఉంటే సోషల్ మీడియానే
ఒకా ఇది ప్లాట్ఫార్మ్ ప్లస్ ఇది ఒక జన్యున్ ప్లాట్ఫార్మ్
ఆ సోషల్ మీడియాలో ఎవడు అడ్డు అదుపు అవసరం లేదు నీకు టేలెంట్ కి నీవే ఏ నువ్వే కొ పెట్టుకోవాలి నీ టాలెంట్ నువ్వే నిరూపించుకోవాలె అంత నిరూపించుకో నీకెవడు అడ్డురాడు సోషల్ మీడియా ఎవరికి దాసొ ఏం అన్నావు తొత్తు కాదు ఎవరికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు మంచిగా ఉంది అది బాగా నడుతుంది అన్నమాట సరే అన్నా ఓకే ఓకే కలుద్దాం సరే ఓకే